హు బాను
ఏం చేస్తున్నావ్
ఏం లేదు కా
ఎం చేస్తున్నావ్ అబ్బా ఏం తిన్నవ ఆన్నాం తీన్నావా
ఆ తిన్న
హ్ ఏం కర్రీ చేసావ్ నేనా ఏం చేయాట్లే వర్క్ చేసుకుంటాన్న చూసుకుంట రాసాను ఆ తిన్నాం
ఉ హ్ కూర
మది ఇయల అ ఫైడ్ రైస్ చేసినం
ఆహా
నువ్వు ఏం చేస్తున్నావ్ అబ్బా
నేను పొద్దున దొండకాయ ఉండింది దొండకాయ ఫ్రై జే సిన పిల్లలకేమో అది ఇక మాకేమో టమాట రొయ్యలు వండినా
హహ పిల్లలు తిన్నరా ఏంటి
తిన్నరిగా అ
ఆ అదే మాపిల్లలు కూడా తినారు టమాట తి పెద్ద బాబ్ తిన్నాడు చిన్న పాప తినారు
స్మెల్ వత్తది మమ్మీ ఏం వద్దులే అంటే ఇగ సప్పే
ఇంటికి వచ్చిన
ఇంటికి వచ్చినంక కూడ్ తినరిగ
తినదా ఇష్టమేనా పండగ లేదన ఏమేం పండుగలు ఎప్పుడు చేసుకుంటారు
పండుగ అంటే మామూలుగా మనకి ఉమ్ మ్ బతుకమ్మనే కదా మన స్పెషల్ తెలంగాణ స్పెషల్ అంటే
ఉమ్
ఉమ్
కా ఎలా సెలబ్రేట్ చేస్తారు బతుకమ్మ
ఆ
సెలబ్రేష్ ఎలా చేసుకుంటారు
ఇగ అంటే బతుకమ్మ అంటే తొమ్మిది రోజులు అట్లా చేస్తారు గదా ఉమ్
మరి బతుకమ్మ చేసేటప్పుడు మరి ఏమనా పిండి వంటలు ఏమైనా చేస్తారా
ఆ ఇగ బతుకమ్మ అంటే ఇక మనకు ఎట్లయినా ఫస్ట్ బొడ్డెమ్మ అని మళ్ళ ప తొమ్మిది రోజులు జెసిన్ తర్వాత ఇగ లాస్ట్ సద్దుల బతుకమ్మ అని ఆరో జేస్తాం కద రా ఇగ మీ మమ్మీమైతే తొమ్మిది రా కాలి చేస్తాం
ఉమ్
బతికమ్మ దే దగ్గర అంటే మామూలుగా మనం రంగురంగుల పూలతోని మంచిగా పేర్చుకొని ఇగా అదే అక్కడ బతుకమ్మ దగ్గర పెట్టడానికి ఇగ ఉంటాయి గదా మన్ నైవేద్యాలన్నీ
అవునవును
తొమ్మిది రకాలు చేస్తమ్మేమయితే
మొత్తం ఇడా అట్లే చేస్తారు కొత్తగా బట్టలు ఏం తీస్
ఆ
కొత్త బట్టలు ఏమైన్నా తీసుకుంటారా
ఓ ఏవి తీసుకుంటాం పట్టు చీరలనీ అవని ఇవని ఇగ పిల్లలకు ఇగ మామూలుగా మనం బతుకమ్మ అంటేనే ఇక ఫస్ట్ బట్టలు గాజులు
ఉం తెలంగాణ ఫేమస్ మనకి సద్దుల బతుక
మనీ ఇవాలి
తేకల చీరలు ఎక్కువ వాడుతుంట ఇష్టం మ
కలర్ అంటే నాకు నచ్చిన కలర్ అయితే గులాబీ కలరు
అవును
ఆ ఇంకా మ వంకాయ కలరు ఇగ అట్లా నాకు ఇవి రెండు అయితే కొంచెం కొంచెం నచ్చిన కలర్లన్నమాట
సరే మరి ఇంకా ఇంకా ఈ దసరా పండ సద్దుల బతుకమ్మతో పాటు ఇంకేం పండగ చేసుకుంటా వస్తాం మీరు
నంటే ఇగ ఈ దసరా తర్వాతకి ఇగ సంక్రాంతి అని ఇప్పుడు వచ్చేది ఉగాది గదా మళ్ళ మనకు
అవును అవును తెలుగు వాళ్ల యొక్క మొదటి సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది ఉగాది పండగ కొత్త సంవత్సరం మనకి తెలుగుారు
ఉగాది అంటనే మనకు కొత్త సంవత్సరం అంటే చాలా మంది తెలివ ఇదికచ్చ సవత్స అని
ఆ అనే స్వదేశి ఆంగ్ల వాళయక్కన్ల
జనవరి ఫస్ట్ కావచ్చు కొత్త సంవత్సరం అనుకుంటారు కానీ ఆ జనవరి ఫస్ట్ అనేది సంక్రాంతి అనేది మనకి లాస్ట్ పండుగ ఉగాది నుంచే ఫస్ట్ పండుగ అన్నమాట అసలు
అవునవును ఊగా అదే ప్రస్తుతంండగా ఆ రోజు ఏం రకాల పిండి వంట రలు చేస్తారు అన్ని రకాలు చేస్తారు
ఇక మామూలుగా ఏం చేస్త వంటివిగాది పచ్చడాని షడ్ రుచులు అట్లా మనం ఉంటది కదా బెల్లము చింత పండు రాస్త మ్ మామిడి కాయలు వేప పువ్వు ఇవన్నీ వేసి ఇక చేస్తాం తర్వాతకి ఇక మనం అక్కడ చేస్ కొనే అప్పలు అంటే ఏండవు పూర్ణాలయనా భక్ష చాలా అయినా అట్లా చేస్తాం
పూర్ణాలు ఎలా చేస్తారు మీరు
ఇంకా పూర్ణాలు అంటే అంటే మామూలుగా బెల్లం పప్పు ఉంటది కదా అది అంటే శనగ పప్పు దాంతోనే అభిమా ఊ శనపప్పు బెల్లమే మన మంచి ఉడకబట్టి తర్వాతకి ఇగ అది మంచిగ ముద్దలాగ చేసేసి ఇక గోధుమ పిండి అయినా సరే కొంతమంది ఇక మామూలుగా మైదాతోనైనా ఎట్లయినా వేస్తారు నేనైతే గోధుమ పిండితోని అది కొంచెం మంచిగా చిక్కగా కలిపి ఇక మనం ఈ ముద్దలు అనేటివి అందులో ముంచి మనం నూనె లేేసేస్తాం అన్నమాట
గోధుమ పిండితో బాగుంటాయా పూర్ణాలు
నే బాగుంటాయి మెత్తగా ఉంటా ఇంకా ఇంకా మా ఇంకా మెత్తగా ఉండాల అనుకుంటే మాత్రం ఇది మినపపప్పు ఉంటది కదా అది మంచి నానబెట్టి వాటిని రుబ్బి మనం ఇడ్లీ పిండి వేస్తాం కదా
అవును
అట్లా కాకుండానే ఓన్లీ మినపపప్పు ఒకటిే అది నానబెట్టేసి మంచిగా పిండి దాన్ని మిక్సీలో వేసి మనం రుబ్బిన తర్వాతకి మనం ఇలాంటి ఇప్పుడు బెల్లంతోని పప్పుతోని ముద్దలు వేసుకున్నాం కదా అవి ఆ పిండిలో ముంచి చేసాం అనుకో ఇంకా మస్తు మెత్తగా ఉండం మనం నోట్లు వేసుకుంటే అరిగిపోతే గాని నూనె బాగా గుంజుస్తుంది అన్నమాట వాటికి ఎస్ోడా అలాంటివి ఏమియ్యాను మంచిగానే వొంగితను ఎందుకంటే మళ్ళా ఆయన సోడా మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదా అది ఇక అట్లాంటివి ఏమి వెయ్యం అవి వేయకున్నా కూడా మంచి ఉంటాయి కాకుంటే మినపపప్పుతో వేస్తే మాత్రం నూనె ఎక్కువ గుంజుతది గోధుమ పిండితోనే అట్లా వేస్తాం అనుకో నూనె ఏమి గుంజదు ఎక్కువగాని అట్లా కూడా మంచిగా మెత్త ఉంటాయి ఎక్కువ శాతం అయితే నేను గోధుమపిండి తోనే వేస్తా
అవునా
మీరు ఎట్లా చేస్తారు
మినపప్పుతోనె చేస్తాం
చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అట్లనే
సంక్రాంతి పండుగ ఏమేమి పిండి వంటలు చేస్తారు మీరు
ఇక సంక్రాంతి అంటే మనకు స్పెషల్ అంటే సకినాలె కదా సకినాలు అరిసెలు
అవును
ఎక్కువ సకినాలే ఎందుకంటే మనం వేరే అప్పలు అయినా ఏ పండుగలకైనా వేసుకుంటాం కానీ సకినా సకినాలు మాత్రం ఓన్లీ ఇప్పుడు సంక్రాంతి అప్పుడే చేసుకుంటాం అవును ఒక ఒకరు పది కిలోలు ఇరవై కిలోలు అట్లా ఓసి చేేసుకుంటా తెలుసా మా సైడ్ అయితే
మరి మీరు ఎన్ని కేజీలు చేస్తారు మా సకినాలు
ఇక మేము అంటే ఇక మేము ఎందుకంటే చా అన్ని రకాల అప్పలు చేస్తాం కాబట్టి మేము ఒక ఐదు ఆరు కిలోలు చేసుకుంటాం అంతే ఇక
మేము అంటే సకినాలు అరిసలు మళ్ళీ పూస కట్టకారలు ఇక అంతే అట్ అంతే అంత వరకే చేస్తాం పండుగల అనే కాదు మామూలుగా మేము పండుగలు లేకున్నప్పుడు కూడా చేతనే ఉంటాం
ఎక్కువ పిల్లలు తింటారేమో అందుకే తప్పదు అనిపిస్తుంది
ఇక బయట నుంచి కొనుకొచ్చుకొని తినే బదులు ఇట్లా మనం ఇంట్లో చేసుకొని తినడమే మంచిది కదా మన ఆరోగ్యానికి నా ఇక బయట అంతా మంచి ఉండదు
ఇప్పుడు హెల్త్ కరాబ్ అయితది ఇంట్లో ప్రిపేర్ చేసుకు పిల్లలకి మంచి
అవును ఇంట్లో చేసుకుంటేనే బెటర్ కదా మళ్ళీ
అవును సంక్రాంతి తర్వాత ఏమి ఇష్టమని ఏమనా పండుగలు ఉన్నాయి మీద నేమేమి ఇస్తా
ఇక సంక్రాంతి తర్వాత అంటే, ఇక ఎక్కువ మనకు దసరా, సంక్రాంతి, ఉగాది, దీపావళి కూడా బాగానే చేస్తాం దీపావళి పండుగ కూడా
మీవైతే ఏమైనా దీపావళిలో నోము నోములు ఉన్నాయా
నోములసంటి ఏం లేవుమ్మా
ఒక్క ప్రాంతానికి ఒక్కొక్కటి నోములు అనేటివి ఉంటాయి
అదే కొంతమందికి ఉంటేయి అంటలే మాకు ఏం లేవు నోములు ఇగా మామూలుగా దీప్ దీపావళి అంటే దీపాలు ముట్టించుకోవడం మనం ఇలాంటిగా పిల్లలు బాంబులు అవి ఇవి కాల్చుకోవడం, మామూలుగా అది ఏదో ఉంటది కదా నరకాసుర వదా అని
అవునవును
ఇక మన దీపావళి స్పెషల్ అంటే అదే గా నరకాసు
నరక చతుర్దశి దీపావళి
ఆ ఇక ఆ రోజు అదే ఇక ఇక నోములు అంటే ఇక మాకు లేవు అలాంటి అంటే నోముకునే వాళ్ళగా ఉ
జరమత్ పండగ రోజైనా నాన్ వెెజ్ వండుతర
ఈగ నాన్ వెజ్
దీపావళి పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు మీరు
ఒక్కటే రోజు జరుపు జరుపుకుంటాం ఎందుకంటే నోములిగినక లే ఇవు కదా నోములు ఉన్న వాళ్ళయితే రెండు రోజులు అట్లా చేస్తారులేము కాని ఇలా నోములు ఇవు వాటికి ఒకటే రోజు
ఆ చేస్తాను రెండు రోజులు జరుపుత, మా అత్తగారి వల్ల అమ్న్న వాళ్ళకి నౌకలు ఉంటాయి. ఫస్ట్ రోజేమో అన్నీ దేవుళ్ళని ఇడ్లు శుభ్రం చేసి దేవుళ్ళకి పూజలు చేసుకుని పస్తల్ ఏమోన నాన్ వెజ, వెజిటేయన్ ఆ రక్షాబంధన్ పండగ చేసుకున్నారా అ
ఆ అవును రక్షా బంధన కూడా కుంటా ఎందుకంటే నా కూడా మా తమ్ముడు ఉన్నాడు, ఎంత దూరమైనా రక్షా బంధనం మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాం, మనం ఎంత దూరమైనా
ఏ పండగ మిస్నా ఆ పండగ
ఆ అవునువుని జంగా కూడా సంటి పండుగలు మనం మిస్ అయినా కూడా అన్న తమ్ములు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అది నువవు ఏ దేశంలో ఉన్నా కూడా పోయి
అవును ఖచ్చితంగా కట్టాలి అదొ ఒక ఫీలింగ్ అనమాట
ఇక అదే అంటే మన రక్త సంబంధం అంటే ఇ అదే ఇక ఎన్ని గడువలు ఉన్నాయి ఏమున్నా కూడా ఖచ్చితంగా ఆ రోజు మాత్రం అవేమి అన్ని వదిలేసేసి ఇక రాఖీ కట్టుకుంద అయితే ఉండరు ఇక
మ తమ్ముడికి కట్టకుండా ఎప్పుడైనా ఉన్నా ఆ రాత్ర
ఇక తమ్ముడికి గట కాకుండా నేను ఎన్నడూ లేను కాకుంటే ఇక మా తాత మా నానమ్మ ఇ చనిపోయినప్పుడు వాళ్ళకి పండుగ లేదని అప్పుడు వెళ్ళలే గాని ఇక మామూలుగా అనేతే తమ్ముడి గట్టని నేను ఎప్పుడున్నాను తమ్ముడు హైదరాబాద్ లో ఉన్న నా కోసం ఇక్కడికి వస్తాడు తెలుసా నేను వెళ్ళ పున్నావుడ
మాట త మూల సంబంధం అలాంటిదమా
అంతే కదా మరి అది ఆ అయ్య నను నువ్వే నువ్వేమొస్తావులే అక్క పిల్లల్ని వేసుకొని అంత దూరం నేనే వస్తాలే అ ఎప్పుడైనా సరే నేను ఎప్పుడైనా వాడే వతడు ఇక్కడికి
తమ్ముడుకి ఏమైన్నా పెళ్ళ అయిందా మది
ఏం పెళ్లి కాలే ఇంకా
పెళ్ళాల కాటి తమ్ముడు అక్కడి నుంచి వస్తాడు తమ్ముడికి పెళ్ళిైతే ఇక మీరే వెళ్ళాలి అక్కడికి
ఆ అదే వాడు ప్రస్తుతానికి ఇక ఇక మామూలుగా ప్రైవేట్గా ఉద్యోగం అట్లా చేస్తాండి ఇక ఈ తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత చూడాలి
ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ
హమ్మ్ సరే